అవున్లే
బావున్నాం
ఇంకేం చేస్తున్నారండి టి తాగారా
తాగిన
అంతేనా
మీరేంచేస్తున్నారు
ఏం లేదండి మేమ్ ఇప్పుడె టీ తాగాం ఈవినింగ్ టైమ్ అయింది కదా చాయిలో బ్రెడ్ ముంచుకున్నాము ముంచుకొనిగ టీ తాగి కొంచెం రిలాక్స్ అవుతున్నాం
హ్మ్మ్
మీరేం చేస్తున్నారండి
ఏం లేదు ఇక టీ తాగిన
మ్ మీమల్నికాదు మిమ్మల్నికాదు ఒక్క నిమిషం ఆగు
హ్మ్మ్ చె హలో హలో
హలో హలో
ఆ చెప్పండి
ఆ నాకే కాల్ వచ్చి డిస్టబెన్స్ అయ్యింది మధ్యలోనె
అవునా
ఏం చేస్తున్నారు, పండగకి ఏం స్వీట్స్ చేసుకున్నారండి ఉగాదికి
ఏం లేదన్న బక్షాలు
హ్మ్
బ బక్షాలు చేసినం పచ్చడి చేసినం ఏం చేయలే భక్షాలు పచ్చడ ఏం చేయలేదు బెల్ల తోటి ఆ చేసాను అచ్చడ పక్షాలు చే ఏవును కడబట్టన అంతగా ఇంట్నే చేసుకుంది
అవునా ఇంకేమైనా స్వీట్స్ చేస్తారా
ఏం చేయలేదుం కకె టైమ్ యితే ఇండి ఎం చేయలేగా
ఉ ఉ
అ తినవా
మేమైతే బ చల్సామండి పిల్లలు ఉంటారు కదా ఇంట్లోనే ఉన్నారని నాకు గ్యార అంటే ఇష్టం గ్యారె సమయ పప్పు అంటే అదే కొబ్బరిపప్పు ఉండే అది నానబెట్టి కొంచెం అంతా కరివేపాకు కోట్మీరు పాలకూరు ఉందండి పాలకూర వే చేసా పాలకర్తూ బాగుంటాదండి అట్లాశా గారెలు చేశా
మ్ అవునా మీ మీమాయన్ని ఇ ఏ లేతే ఆ
పిల్లలు మా చిటవరకులా వచ్చారని అట్లాగా సేమయా కొంచెం గారెలు బచ్చాలు ఈ అన్నం చేసారు తీ అన్నామంటే ఇష్టం ఇక నాకు నచ్చినవి చేసుకున్నాండి
అదే రిలేషన్స్ వాతంది ఏదో ఒకటి చెయ్యాలి టను నింకా తీసు నాకుండదు కదా ఇగ బ గుడికెళ్ళారా
మీరు ఏమన్నా షాపింగ్ చేసారా ఈ మద్యల
చేసామండి అప్పు ల కొండవుకు మంది టాప్స్ ఎక్కడైనా ఫ్రీ గా పండగనే ఇంచ
హ ఆ
మీగ షాపు
ఇప్పుడు ఉంటాలండి
శ్రీ రామనవమి ఏమో మరి రేప్ రే అ ను ఆడద్ద సను అదే అడుగట్లేదా అ
మేము భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాం అండి అసలు ఎప్ హు
టారు
హు ఆ ఊ చూడా రేపు పని అనుకుంటాన కానీ కొంతమంది ల్లుండు అంటలు పిల్లలను
అందులో సేవ చేసేటోళ్ళు ఉంటారు కదా అండి సేవ చేసేటోళ్లు ఉంటారు కదండి శ్రీరామనవమి శ్రా వాళ్ళని క నుకుంటే తెలుస్తుదండి నెంబర్ ఉంటే నెంబర్ ఉంటా వాళ్ళ మళ్ కనుకుంటే తెలుస్తాద అండి నేను ఆ అసలు దేని ఇప్పుడు ఏంది అన్నది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి మొత్తం దేవుడి సేవకె తిరిగేటోళ్ళు ఇట్లుంటర్ అంతే కదా అండి అర్థమవుతుందా అండి వాళ్ళని కనుక అంటే తెలుసు
అవును అవునండి అవునండి నిజమండ
రేపాఎల్లుండ అని ఎవరికి తెలుస్తాది ఏం కూర వండరండి
ఇ వాళ పప్పు వండను డి నేను పప్పా అయితే కొంచెం తింటారు పిల్లలు టమ అ తిని తిని బోరుకొటేసింది అందుకె
త పప్ప వండను అ ఇంకా ఏం చేస్తున్నారు ట్యూషన్ పిల్లారంతారు
ఇంకా ఏం లేదండి ఇలా మేము షాప్కి వెళ్ళొచ్చాం ఇక్కడే ఉన్నాం ఇంక ఏముంది కలిగానే ఉంటాం దని చదువుకుంటున్నామని ఇవాటి నుంచి అది స్టార్ట్ చేసా
చదవడమ
ఉ చదవడం మళ్ళీ ఆ మిషన్ కొంచెం ట్రబుల్ ఇస్తుండే దానికి మోటర్ ఫట్ చేద్దాం అనుంట అండి
హమ్ ఇంకా
మీరండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఏ సమ్మర్ హాలిడేస్ వచ్చేది సమ్మర్ హాలిడేస్ వరకు ఏమన్నా పచ్చలు పేడదామ అని అంటే ఏ నాకు రాదు ఇకే కూరలు ఉండాలంటే ఈ కూరలే ఏమో ఎంత వండిన సరిపోట్లేదు ఈ పిల్లలు ఉన్నా కాడ
ఉహు
అయ్యమో నాకురావు మెరుపేడతార మీరు పెడతారా పచ్చలు
హమ్ పెడతామండి
నేనా ఏమేం పెడతారు
మామూలుగా మా అత్తయ పెడతది చిన్న చిన్న పచ్చళ్ళ అయితే ఇంట్లో వేసుకుంటా కొంచెం పెద్ద పెద్దవైతే మా అత్తయ చేస్తాది అ
హమ్ మ్మ
హమ్
మ్మ
మీరేమైనా పచ్చళ్లు పెడతారా మీ మమ్మీతో మెట్టిస్తారా
మా అమ్మయి పంపుతుంది పెట్టానులాపో నాకు రాదు
మ
హమ్ ఏం పెట్టాలండి చెలి వాళ్ళే మన మాతయ వాళ్ళు ఇంత కొంచెంచ్చడటం అడ కూచ్చడం అదే ఇంత తళింపు పెట్టిన పప్పులలకు అదే వేసుకొని తింటాను హ అదే అన్నావల పెట్టుకోనుండారు
ఏం పచ్చడి పచ్చడి ఈ సీజన్ లో మార్కాయ పచ్చడి బాగుంటందండి
ఆ ఒకటి రెండు ఇంట్ల మంద పెట్టుకుంటామ అదిలు
కానీ అసలుయితే పచ్చడి పెట్టాక ఆ గిన్నెలో వేడి వేడి అన్నమాజ వం వేసుకొని అసలు స్ట్రెస్ ఫ్రై రెసిపీ లెక ఉంటదు నాకు బాగా ఇష్టమడిట్లా
బాగుంటాది లాస్ట్ వీ. ట్ నెంకాడ డ్చుకని
అవును నాకు కూడా చాలా ఇష్
ఎక్కడయిపోయినాంక పెద్ద వన్కు అలా రే కన్
మ్మ్ మ్
ఇంకేం చేస్
ఇంకా ఏం లేదండి కాలీగనే ఉంటున్నాం
హ్మ్
హుమ్ మీరండి
ఏం లేదు ముందర్ షాప్ కెళ్తాళ్ళు హుక్తాలా చూస్తున్నా
అవునా మన్న షాప్ బెట్ లేదండి మంచి క్వాలిటీ ఉన్నయి, బట్లయితే మాకాడ హండ్రెడ్ రూపీస్ కే వచ్చాయి నాక్ బా నచ్చినాయి. నేను చాల్ సార్లు ఎల్లిన మళ్ళ అట్లా తీసుకుందాం అని అసలు ఒక్కడి కూడా దొరకలేదా తెలుసా అండి.
హ్మ్
చాల మా చెల్ గూడ వచ్ ఇందాక మా చెల్లి వచ్చినా కూడా ట్రై చేసింది అప్పుడేమో నాదగ్గర డబ్బుల్ లేవు తీసు కున్నమంటే తనేమో అడిగింది ఏమో లే దొరకలేదండి
అవునా ఇంకా ఉందా అండి షాప్ మ్
షాప్ ఆఫర్ ఉందిలే కాని మంచి క్వాలిటీ రావట్లే అది
క్వాలిటీ రావట్లే ఫస్ట్ వచ్చిందేమో క్లాత్ అయే మడల్స్ దో సి
అవునండి
వేరే ఏమన్నా మోడల్స్ ఉన్నాయా ఏ మోడల్స్
ఏదో మామూలు ఉన్నాయండి గయ్యే మోడల్స్ ఉన్నా మామూలు ఉన్నాయి మంచి మోడల్స్ దొరకట్లేవు
అవునా వేరే ఎం ఏమైనా ఉంటే వేరే ఏమన్నా కొత్త మోడల్స్ ఉంటే బాగుండే
అవును అవును
హుమ్మ్ తే సిస్టర్స్